హలో
బిస్తుందా అండ మీకు.
ఆ వినబడుతుందండి మీకు వినబడుతుందా.
వినబడుతుందండి కాకపోతే ఇక్కడ వాతావరణం మంచి లేదండి అందుకే నాకు భయమవుతుందండి.
డి అంటే మబ్బులు ఉన్నాయా.
ఆ ఇంకా మా అబ్బు పడిందండి. మా వాతావరణం మబ్బు పట్టిందండి ఏం లేదండి ఇప్పుడు ఏం అంటారు హా చెప్పండి మబ్బు పట్టింది
అయ్య ఆ నైట్ కూడా చాలా చల్లగా చల్లి పెట్టిందండి ఘోరంగా అంటే ఫ్యాన్ కూడా కొద్దిసేపు. ప్పు కట్టేసామండి మేము అంటే
మ్మ్ అవునా అయితే మీ ఈ రోజు మామిడి ఆకు కట్టినామండి కొంచెం అయితే కింద పడుతూ ఉండే నేను
దీనికి గడపలక అండి
ఆ గడపలకి బయి ట దేవుడు గూట్ల అన్నిటికి గట్టింరండీ మా ఇంట్లోలు బంతి పూలు తెచ్చతే బంతి పూల తోటి కూడా కట్టినాంమండి బంతి పూలు పూలు తెచ్చిరు బంతి పూలతో పూజ చే అంటే మంచిగా డెకరేషన్ చేసినాము సూ చామంతి పూలు తెచ్చిండు గు గులాబీ పూలు అయితే పాకులు పాకులు డిమార్ట్ లో కొనుకొచ్చిండని మా నాన్న
అవున అండి అంటే ఓ మేమయితే ఇంటికాడ మంచిగా మా
ఫ్రీగా దొరుకుతాయి కదా మీకు మీకు ఫ్రీగా దొరుకుతాయి మాకేమో పైసల్క్ కండి పది రూపాయలకి పావు లో ఆహా కొంచెం, కొంచెం అంతే అండి అవును అండి చాలా కష్టంగా ఉందండి. ఈ పట్టణంలో బతకాలంటే నాకు నేనైతే పల్లె ర అబ్బాయినే పెళ్లి చేేసుకుంటా అండి.
చేసుకోండి చూడాలి అండి మా ఊళ్ళో మీకేమైనా.
మంచి అబ్బాయి ఉండాలి. మాకు నల్లగున్నా, తెల్లగున్నా అట్లాంటివి కావు. కానీ గుణం మంచిగుంటే చాలండి.
ఓకే సరే అండి చూ ఎంతమంది మిమ్మ ఊర్లో
నాకు కావాల్సిన కొన్ని గుణాలు చెప్పాలా అండి.
చెప్పండి
ఇంకో నల్లగున్నా, తెల్లగున్నా నాకు ఏం అంటే పనిలేదు. దాంతోటి ఆస్తి మాకు అవసరం లేదు. ఎందుకంటే మా ఇంట్లో నాకు ఒక్కదాని కాబట్టి మొత్తం వాళ్ళకే ఇస్తారు. వాళ్ళది నాకే వస్తుంది. సో మాకు ఆస్తి ఏ వొద్దు జీం కాదు వాళ్ళ దగ్గరా ఇంకా వాళ్ళ వాళ్ళ ఇంట్లో కూడా కుటుంబం పెద్దగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో కుటుంబం పెద్దగా ఉండాలి. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు లేరు, కాబట్టి వాళ్ళ ఇంట్లో పెద్ద కుటుంబమే ఉండాలి.
ఓకే అండి ఇంకేమైనా ఉం అన్నయా అండి
మీకేమనా ఉంటే చెప్పండి. మరి మీకు కూడా చూస్తా ఇక్కడ మా
ఆ నాకొద్దండి. ఇప్పుడే
అవునా
నాకి ఇప్పుడే వద్దండి.
మాకు కూడా వద్దులేండి. జాబ్ వచ్చినాంకనే చే తీసుకుంటా. కానీ ఇప్పుడు ఏదో సరదాగి వచ్చింది మాటలో మాట.
ఆ పర్లేదండి. నిన్న అట్లా అంటే
మీరేమ అనుకోకండి. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఏం లేదు. ఊహించుకోండి తప్పులేదు, ఊహించుకో ఊహించుకోండి తప్పుేలేదండి. అస అసలు ఊహించుకోవడంలా అన్ని జమీన్
అయినా ఇక ఏమో ఆలోచనలు ఇప్పు ఇప్పుడు నాకైతే రావండి, ఇప్పటి వరకు రాలేదండి.
జాబ్ రావడం మాత్రమే ఉందా అండి
జాబ్ మాత్రం అంటే ఈ ఇదొ ఒక మనకంటూ ఒకటి ఉండాలి. ఉద్యోగం మళ్ళీ ఉచ్ అంటే మనకున్న వాటికి ఇక అక్కడికి ఊహించుకునే దగ్గరికి పోలేదండి. ఇంకా నేను ఇవి సరిపోతుందిప్పుడు ఇంకేం చేస్తున్నారండి. పండుగ రోజు మనకి నన్ను ఎందుకండి పండుగ ముచ్చట్లే చెప్పండి. ఇంటి కాడ
అర్థం కాలండి
అన్నకూ నాకు అ ఇవన్నీ వంట బక్షాలే సరే అండి
ఆ తెత్తాన్ది అవి మేము పాలల్లో వేసుకొని తింటామండి సూపర్ ఉంటాయ్ తెలుసా రేపైయ్
అట్లా కూడా తింటరా అండి ఏందో అండి మీరేంటో మీ విధానాలు ఏంటో నాకు అర్ధం కావండి.
మండి పాలల్లో ఇది
మావ దవరొట్టె తీసుకోరాం
డబరొటేప్ పాలల్లో వేసుకుంటాం అట్లనే ఇది కూడా వేసుకుంటాం అండి మేము మసుంటదండి మీకు తెలవదా అ అండి అసలు భక్ష్యాలు రేపు తింటేనే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయ్ అనమాట
అవునా రేపు బాటిక రండి మరి మాకు కొంచెం
ఆ తీసుకో మీరే రండి మా ఇంటికి భక్ష్యాలతో పాటు నేను కూడా ఉంటాకదండి ఇక్కడ మా ఇంట్లో వాళ్ళు అందర్ రుంటారు
సరే అండి వస్తాండి నేను రేపు సాయంత్రంరానా ఈ రోజు
ఇప్పుడొచ్చిన మీరు ఎప్పుడొచ్చిన పర్లేదన్డి నైట్ పన్నెడింటికి వచ్చిన డోర్ తీసే పెడతాం
సరే ఆన్ నాకు మీది మీ యొక్క ఏమంట టార్దాన్ని చిరునామా చెప్పండి నేను వస్తాను
చిరునామ లేఖలో రాశి చెప్తలేండి మీకు
ఉమ్ సరే అవుస్
హమ్ ఇప్పు ఇప్పుడు అది ఎందుకులేండి గానీ మీకస మా ఇంటి దగ్గర అండి మామిడాకు గట్టిరు
పోయా
మామిడాకూగట్టి గుమ్మడికాయగూడా కట్టి రండి దిష్టి తగల దాని కానీ ఎండిపోయింది మాది ఒకటి దిష్టి ఎక్కువందండి మా ఇంట్లో అయితే మేము ఒకటి ఏం చేసినాం తెలుసా అండి మీకు ఒకటి చెప్పాలా మీకు ఒక విషయంవా ఇం మేము ఒక రోజు ఒక రోజు ఇంది గు గుమ్మడికాయ తిప్పేసి పగలు కొడుతున్నాం అనమాట అయితే వాటి గింజలు పక్కన మట్టి ఉన్న ప్లేస్ చేత్ల పడ్డాయి పెద్ద చెట్ అయిందండి వేర్లు అంటే పాకు తుంది ఇట్ల ఆ చెట్టు జేస్ట్ గింజలు గింజలు ఆ మట్ చెట్టు ఉంది మేము అసలు నీళ్ళు ఏం పోయ్యం వాటికి. అంటే జస్ట్ బయట ఇల్లు కడిగినప్పుడు, ఇంకా ముగ్గేయడానికి, రోజు కడుగుతారు కదా! అప్పుడు కడిగినప్పుడు నీళ్ళు తప్ప కానీ, ఇంత పెద్దగఅయింది తెలుసా అండి. నాకంటే పొడుగయింది ఆ చెట్టు. వా నెల రోజులలోనే
అవునండి
మాకు అసలు చెట్లే ఉండవండి గుమ్మడికాయ చెట్టే ఉంది. మా పక్కన ఇప్పుడు. కానీ పూలు పూస్తున్నాయండి. రోజు పూలు పూతున్నాయి. కాయలు అయితే ఒకటి గుల్ తున్నాయి మాడిపోతున్నాయి అంట. వాడిపోతున్నాయి. మీరు ఏమన్నా చిట్కాలు చెప్పండి. మీరేమన్ చిట్ లెక్కలు చెప్పండి గుమ్మడికాయలు
గుమ్మడికలక్ తినాక్ చిటికల్ లేదండి.
గుమ్మడికాయ చెట్టు పెరగాలంటే ఏం చేయాలి.
నీరు పోయాలండి వాటికి నీరు పోసి వాటికి ఒక ఆ చుట్టూ చుట్టూ
మీకు నీళ్ళు లేవ అండి అవుతానుంక
చుట్టు చుట్టూ తవ్వకంలా చేయాలండి తవ్వకం
మళ్ళీ మట్టి లేదండి ఇక్కడ వాకి వాతావరణం అంటే రోడ్డు ఉంటుంది తొట్టి అట్లాంటివి ఏమి లేవు మా దగ్గర.
ఎలా అండి మరి అన్ని మీరే అలా ఇలా అనేస్తే ఇగ నేను ఎలా చెప్
అందుకే మీకేమన్నా తెలిసినా మందు మందులు అవి ఇవి చెప్తే మేము కొనుకొచ్చుకని మరి వాటికి
ఓ యూరియా అవి ఇవి ఉంటాయి కదా అండి
ఇ మా కాసలు ఇవన్నీ దొరకవండి ఈడ
యూరియా కూడతురు కదా అండి
దుర్కవాండ అవు పెండ్ ఇడా ఆవు బర్రె పెండ కూడా దొరకదండి ఇడా
అయ్యో ఇంకేం దొరుకుతాయండి.
ఇంగో ఐదు రూపాయాల ప్యాకెట్ కొనుక్ కొని నీళ్ళు చల్తాం అనమాట పసుపు కలర్ లెక్క ఒకటి ఉంటది. అదే చల్తాం ఇక మేము ఎప్పుడైనా పండగల ప్పుడు ఐదు రూపాయలు ప్యాకెట్ కొనుక్కొచ్చుకోవాల ఆవు పెండ నీళ్ళు
అవునా అండి మీమై మేమైతే మంచిగా
చో నో ఆవు పెండ దొరుకుతది గదా
మేమైతే మంచిగ ఎట్ల జేస్తాం తెలుసా అండి పొద్దుగల్ లేవంగనే అంటే ఎడ్లు ఉంటాయ్ కదండి ఎడ్లని మంచిగా పేడ తీసుకొని పోయి అంటే పొద్దుగల ఆకిలి ఊకిన తర్వాత చిక్కగలిపి చల్లుతామండి ఆగిలి మ ప చ్చిగన్ పడుతదండి మస్త్ అనిపిస్సదండి హు హ్మ్ చాలా బావుంటదండి పండుగ రోజు అంటే మళ్ళా పెద్ద పెద్ద ముగ్గులెయ్యడం అలాంటివి చేయడం
అవునా అండి
అవునండి ఇంకేం జేస్సునారండి మరి మీ అందరు ఇంట్లో వాళ్ళ మమ్మీ
అన్ అందరు బావున్నారు అందరు బావున్నారండి మా ఇంటి ఇక్కడ అందరు నన్ను అడుగుతున్నాండి ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు వచ్చినావ్ ప్పుడోస్సారి బిర్యానీ ఊకె అడుగుతురండి మళ్ళీ నాకు ఇంటికి రాబుద్ది అయితదా అండి అసలు
మళ్ళ ఎప్పుడు వోతవని అడుగుతలేరాండి ఎప్పుడు వోతావ్ అని అడుగుతలేరా
నిన్ననే వచ్చినా కదా అండి ఏం అడుగుతలేరు గానీ జాబ్ ఎప్పుడు వత్తది. ఇంక నీకెప్పుడు జాబ్ వత్తదో మాకు ఎప్పుడు బట్టలు కొనిత్తవో, మాకు చీరలు ఎప్పుడు ఇప్పి త్తవా అని అంటుర్రు.
అవునండి తొందరలోనే అని చెప్పకపోయారండి మరి
యే ఎ ఇంకా ఒక నాలుగు లెటర్లు వచ్చినాయి గానీ మేమే యాక్సెప్ట్ జేస్తలే అని చెప్పినాండి నిన్ననే ఒక ఆమె అడిగితే హ్ మరి ఆమె లేకపోతే ఆ మరి నిజమే జెప్పినాండి మరి అబద్ధం జెప్తరా నిజంగానే నాకు నాలుగు లెటర్లు వచ్చినాయ్ మేమే వద్దన్నాం అనమాట
అవునాండి ఎందుకండి అట్లా పోవాలె గదండి
అంటే అవి కొన్ని వేరేది అంటే ఒక డెమో వేరే కంట్రీకి రమ్మన్నారు ఒకటేమో వేరే ఆ వేరే స్టేట్స్ కి దూరంగా రమ్మన్నారు మా ఇంట్లో వాళ్ళు ఏమో నన్ను హైదరాబాద్ వరికి పంప్ పిగలుగుతారండి ఆ దేశం పంప అంటే ఏడి నుంచి పంపుతారండి మా దగ్గర పైసలు లేవండి
అవునాండి ఇవ్వన్ అన్
వాళ్ళు ఇచ్చే జీతం కి నాకే సరి పోవండి మా నాన్నకి మా అమ్మకి ఏమి ఇస్తాడు ఇంకా
అయ్య అయ్యో
మీ అసలు ఎన్ని కష్టాలున్నీ మాకే వత్తాయి అండి అసలు కష్టాలన్నాక మనుషులకే వత్తాయి అంటారా
మంచొల్లకే వస్తాయి మళ్ళీ
ఏం మంచోళం కాదండి మేము అయిన గాని కష్టాలువతాన్నాయి మాకు
మంచొల్లు కాదని మీరు చెప్పకూడదండి మీ ఇంటి పక్కల అలా ఇలా చెప్తా మా
వాళ్ళు చెప్తారండి పక్క వాళ్ళు మంచి లు కాదు అని అంటారు వాళ్ళు
అదే ఎందుకలా అనుకుంటు
అవునండి ఈ వల మా నాన్న డి మార్ట్ ఇట్లా మొక్క చెన్న కంకి తెచ్చిండు పదిహేండు రూపాయలంట మాకు అసలు ఉడక పెెట్కొని తింటున్నాం సూపర్ ఉన్నాయియంండి
అవి వాటికంటే ఇంకా చేన్లే ఇంకా బాగుంటయి
చెంలో ఏమేమి అసలు ఎప్పుడు రుచి చూడలేదండి
అయ్య అయ్యో నాకు చెప్పకూదు అందుకేమొన్నా మీరు నేను ఇంటికాడి నుంచి వచ్చే రోజు మీరు ఇక్కడికి అంటే మా హాస్టల్ దగ్గరకి వచ్చనడిచ్చేదాన్ని కదండి
అసలు మేము కొనుక్కొని తినేవే బాగానే బాగానే ఉంటున్నాం అంటే చేన్ దగ్గర ఉన్న ఎంత బాగున్నాయి అంటామో ఏమో మరి
మొన్న చిన్నకి తీసు అంటేమా ఆ చుట్టూ ళ్ళకి తీసుకుని మా స్నేహితులకి చెమండి మేము
అవునా మరి మాక ఎందుకు తెేలేదు అండి
మీరు వస్తారంటే నేను తెచ్చేదాన్ని అండి అఖిలాని అడిగిన రాను అని చెప్పింది ఆమె
అవునా అండి అవునా అట్లే ఏం కాదు లేండి గానీ ఇ మొక్కలు మొక్క జన్మ
సరే అండి మేము ఉంటానము మీనా నోట్లో నుంచి నిజాలు
అలా బాగుంది మీరు కూడా కొనుక్కోండి ఇరవై రూపాయల అంట
సరే అండి
సరే అండి మరి